హాయ్ మేడం
బాగున్నారా
బాగున్నా మేడం మీరు బాగున్నారా
బాగున్నామండి బాగున్నారండి అందరు బాగున్నారు
ఫెస్టివల్ కదా ఊరికొచ్చాము నిన్ననే అయింది కదా ఫెస్టివల్
ఉ ఉ ఎలా జరుపుకున్నారు మేడం ఊర్లో
ఆ అమ్మ వాళ్ళ ఇంట్లో జరుపుకున్నామండి ఉగాది చాలా బాగా చేసుకున్నాము ఉగాది ఫెస్టివల్
అవునా మేము కూడా బాగా చేసాం మేడం మా ఇంట్లోనే ఇక్కడనే ఉన్నాము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోనే నేను కూడా బాగా జరుపు ఆ మేడం పిండి వంటకాలకు మొ మొదలు పెట్టు టాము పండగని ఆహ్వానించాము మొదటగా వచ్చిన మనకు
అవునండి మనకు తెలుగు క్యాలెండర్ ప్రకారం ఫస్ట్ మొదటి పండుగ మనకు నూతన సంవత్సరం బిలేటెడ్ హ్యాపీ ఉగాది మీకు ఉ ఏంటి మీ దగ్గర మీరు ఉగాది పచ్చడి పూర్ణాలు చేస్తారా అండి
ఆ చేస్తున్నాం మేడంమ్ ఆ ఉగాది పచ్చడి చేస్తాం మేడం వేప వేప పువ్వుతో పొదడు ఆ ఆ పచ్చడి అనేది మేడం ఆ లేకపోతే కొంచెం ఏ అందలో కొంచెం బెల్లము ఇంకా కొంచెం చింతపండు కొంచెం కారం అది అంటే జరైతే మరి అది అన్ని కలిపేసి కదా మేడ అన్ని కలిపేసి మేము చేస్తాం మేడ ఆ ఆర్డర్ చేసాం మేడం ఇంకా పూర్ణాలు అనేటివి కూడా చేసాం మేడం భక్ష్యాలు పూర్ణాలు పిండి వంటకాలు ఇవన్నీ కూడా మైయి ట్టా మేడం నైవేద్యం పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి పూజ చేసి మా కుటుంబం మొత్తం ఆశీర్వాదం తీసుకొని కొంచెం అక్షింతలు కూడా మేము వేసుకుంటాం మేడం మా ఇంట్లో సాంప్రదాయం అది
ఆహా అంటే మీ ఇంట్లో మీ మీకు పెద్దవాళ్ళు ఎస్తారా అండి
అవును మేడం
అదే
అట్లా వేసుకొని మేము కొంచెం అందరం కలిసి ఆ మన అవగారి పచ్చడి అందరం స్వీకరణ చేసా మేడం మా కుటుంబం అందరం కలిసి మంచి మ కొంచెం కొంచెం తీసుకొని తర్వాతికి ప్రసాదం తీసుకొని కొంచెం హపీలో కొంచెం దేవుడి భక్తి గీతాలు వినుకుంటూ పాటలు వినుకుంటూ కూర్చున్నాం మేడం బాగా సందడిగా జరి ఏసుకున్నాం మేడం
పంచ్ పంచాంగం అవి ఏమైనా రాశులు అవి అవి అంటారు కదా అండి ఇప్పుడు కొత్త సంవత్సరం అని అలా ఏమైనా చూసారా
పంచాంగం అంటే మామూలు ఏంలే మేడం మా మావయ్యవాళ్ళు చూసు కుండొచ్చు అన్నాడు ఆయన హలో ఏమి
అ అదే
మీరు చూశారా మేడం
ఆ మేము టెంపుల్ కి వెళ్దాం అనుకున్నామండి గాని ఇంకా కుదరలేదు నిన్న ఈవినింగ్ ఇంట్లోనే ఉన్నాం ఇంకా మేము మా సిస్టర్ వాళ్ళు మేము అందరము అమ్మ వాళ్ళ ఇంట్లోనే గ్యాదర్ అయ్యాము
ఉ హు
అందరు ఇక్కడే సెలబ్రేట్ చేసి కున్నాము
బాగా సందడి చేసి
చాలా సందడి ఇంకా పిల్లలకి మా పిల్లలకి కూడా ఆన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయాయి ఇప్పుడు మళ్లీ నెస్ట్ అకాడమిక్ ఇయర్స్ స్టార్ట్ చేశారు మండే నెక్స్ట్ మండే నుండి వన్ వీక్ హాలిడేస్ ఇచ్చారు వన్ వీక్ హాలిడేస్ ఇంకా ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చాలా సందడి ఎంజాయ్ చేస్తున్నారు యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయేసరికి
అందరం కలిస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మేడం ఫ్యామిలీ మొత్తం అక్క చెల్లెలం పిల్లల చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ రోజు ఆ డే అనేది మనకు తెలిసిపోదు కదా మేడం
అవునండి అవును మీరు ముతేయలి
చాలా హ్యాపీగా ఉన్న
ఎర్లీ మార్నింగ్ లే ఇంక అందరు తలంటూ స్నానం చేసేసుకొని స్టార్ట్ నైవేద్యాలు దేవుడికి అంతే అండి ఉగాది పచ్చడి జేష్ స్తాము మా దగ్గర కూడా పూర్ణాలు ఒక్కొక్కరి దగ్గర పూర్ నాల్ అని భక్ష్యాలని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు కదా
హ్మ్
మేము అవి చేసుకోని తర్వాత్ త దేవుడికి నైవేద్యం సమర్పించి పూజ కంప్ ప్లీట్ అయ్యాక ఇంక ఇంట్లోనే రిలేటివ్స్ తొందా అ ఎవరో ఒకరు రావడము కలవడము ఫెస్ట్ వల్ కదా వచ్చారు కదా అని వచ్ వాళ్ళకి ప్రసాదం ఇచ్చి ఉగాది పచ్చడి ఉగాది పస్ పచ్చడి మాత్రం మేము కొత్త కుండ తీసుకొచ్చి అందులో చేస్తామండి ఎప్పుడు అందం ఆ కడిగేసి దాన్ని కుండను కడిగేసి బొట్టు పెట్టేసి మనము కంకణం కడతాము కదా
అవును మేడం
కంకనం కట్టేసి ఇంకా అందులో మనకు ఇప్పుడు ఉగాది కి ఉగాది పచ్చడికి మెయిన్ అంతా కొత్త చింతపండు కొత్త కారం షడ్ చ్చులన్నీ ఇంకా బెల్లం కొంచెం సాల్ట్ వగరు ఆ వేప పువ్వు వగరు పులుపు అన్ని ఇంకా ఆరు రుచుల కలయిక్ కద్ దండి ఉగాది పచ్చడి మనకు
అవును మేడం మాకు తెలుగువారికి చాలా గొప్ప గ్ గొప్ప విశేష్
అవున్ అవు అవునండి మనకు చాలా పెద్ద పండగ మనకు ఫస్ట్ పండగ సంవత్సరంలో కొత్త పండగ
జులు రావాలని ఆహ్వానించే పండుగ హ హ హ హలో మేడమ్ చాలా హ్యాపీగా అనిపి మేడం నాగ్గూడా అంటే ఈ ఈ యొ పండగ మన ఒక మంచి రోజు వస్తుందని ఆ ఒక నెగిటివిటీ పోతుంది అనే ఒక ఉద్దేశం మనకు ఆ రోజు చాలా అనిపిస్తుంది
అవునండి ఆ రోజు అంతా పాజిటివ్ వైబ్సె ఉంటాయి మైండ్ లో ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి
ఎందుకంటే ఈ రోజు కంపల్సరీ మనకు మంచి అనేది వస్తది ఈ రోజు నుంచి అనేది ఒక ఆలోచనతోనే మనం ముందుకు పోతాం
అందరుూ పూజ నిమగ్నవడము ఫెస్టివల్ అంటేనే అద ఒక పాజిటివ్ వైబ్
కదా మేడం మన సంస్కృతి అటువంటిది గదా మనడం చాలా గొప్ప ప్పది
అవునండి మే పూర్ణాలు ఇంకా అవే అండి ఆ రోజు నాన్ వెెజ్ గూడా ఎవరు తీసు కురు ఇంకా పూర్ణాలు మామిడి మామిడి మామిడితో పులిహార మామిడి అలా ఇంకా వ్వే అండి వాటితోనే పిల్లలకి ఇంకా గారెలు
ఊ ఊ ఏదో పిండి వంటకాలు ఆ
అలా అలా రోజు ఇంక అందరూ ఒక దగ్గర గ్యాదర్ అయ్యారంటే టైం అలా గడిచిపోతుంది
ఆహా అవును మేడం
పూర్ణాలు గూడా ఇంకా పూర్ణాలు ఎలా చేస్తారండి మీరు
ఆ మామూలుగా ఏంటి ఇది పిండి మన పప్పు దీసుకుంటారు మేడం మనం శనగపప్పు పప్పు తీసుకొని కొంచెం వాటర్ ఏసుకొని ఆ వాటర్ తీసుకొని కొంచెం మిక్సీజార్లో వేస్తారుగ మనం ఉడకబట్టుకొని కొంచెం మిక్సీ ఉడికిన తర్వాతకి ఓ టూ విజిల్స్ అట్లా విజల్స్ రావాలి తర్వాత తీసేసుకొని అట్లా మిక్సీజార్లో కొంచెం ఇట్లా అంటే మిక్సీజార్ గూడా అవసరం లేదు మామూలుగా క మన పప్పు ఉడికింటుంది కదా దాంతోని ఆల్మోస్ట్ ఇట్లా మెత్తగఅనుకొని ఓ మాములుగా చపాతీ చేసుకు కద మేడమ్ కొంచెం నెయ్యి అనేది కలుపుకోవాలి ఇంగ బెల్లం అనేది కలిపి కొంచెం గట్టిగా వచ్చి ముద్దలాగ చేసుకొని ప చెేపాతి చజేసి దాని రోల్ పెట్టేసి మళ్ళీ చపాతి పైన మనం ఇట్లా స్మూత్ గా చపాతి లాగా చేసేసి కొంచెం మన దీంతో కాస్.
ఘీ ఏసేసి కాల్చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి కదా అండి. అవును ఎందుకు ఉగాది రో రోజు చేసేవి చాలా బాగుంటాయి మళ్ళీ మనం వేరే టైమ్లో. వేరే నార్మల్ టైమ్లో చేసుకున్నా అంత టేస్టీగా అనిపియవండీ. త్రీ అవర్స్. అసలు ఎందుకో ఆ రోజు ఉగాది.
ఇవాళ నిన్న తీసుకొచ్చినవి మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చారు మేడం. అంటే మేము చేసింది మేము తీసుకొచ్చాము. వాళ్ళు చేసింది వాళ్లు తీసుకొచ్చారు. ఇప్పుడు నేన్ మీ కాల్ బ్యాక్ ముందు నేను అద్ లేదు తింటున్నా మేడమ్. ఆహ్
ఆహ్ హాలిడే ఇవ్వలేదా అండి మీకు.
నిన్న ఉంది మేడమ్ హాలిడే అంటే నిన్న చేసింది ఉంది. ఉంటుంది కదా ఆహ్ మేం ఇట్లా చేసుకుంటూ ఆహ్ ఇవాళ తెచ్చుకొని ఉహు హు వాళ్లవి మేము మావి వాళ్లు జెస్ట్ టేస్ట్ చూసుకున్నాం మేడం ఆహా హా ఆహ్ మా ఫ్రెండ్ వాళ్లు చేసింది. వచ్చారు బాగుంది మేడం. చాలా బాగా చేస్తారు వాళ్ళను కూడా. టేస్టీగా అంటే ఎక్కువగా అన్నా. ఏమంటారు నెయ్యి అనేది బాగా పట్టించారు దానికి.
ఉమ్ కాల్చేటప్పుడు ఘీ ఎక్కువ వేయడం వల్ల టేస్టీగా వస్తాయి. కొంత కొందరు గోధుమ పిండి కొంత కొంత మైదా. పిండి రెండు యాడ్ చేసి చే. చేస్తారు టేస్టీగా వస్తాయి చాలా రెండు కొంచెం అఫ్ ఆఫ్ క్వాంటిటీ తీసుకొని గోధు. కొదంతే
బాగా వస్తుంది స్మూత్గా వస్తుంది ఆహ్ మెత్తగా వస్తుంది ఆహ్.
అదేది దాంట్లో ఘీ వేసేసి. కాల్డంతో టెస్ట్ చాలా అవుతాయి మనకు. ప్యూర్ గోధుమపిండితో అంత టేస్టీగా రావు.
ఉమ్. కొంచెం పాయసంలో చేసాం మేడం. ఎందా. కొంచంగా టేస్టీగా వచ్చేటటు కొంచెం బాదం మిల్క్ ఎక్కువ తీసుకొని పాయస నేనే తయారు చేస్తాను మేడం నేను. అందులో డ్రై ఫ్రూట్ కూడా అనే ఆహ్ యాడ్ చేసి కొంచెం ఎక్కువగా ఆహ్ సే సేమియా మేడం సేమియా పాయసం. చేశాను కొంచెం పావిడి కలర్ ఎక్కువ వేసాను కొంచెమే సేమియా అనేది యాడ్ చేసా దాంట్లో ఆ గీ అనేది కొంచెం ఎక్కువ వేసాను ఉ గీ అనేది కొంచెం ఎక్కు వేసాను ఆ ఈ పప్పులన్నీ డ్రై ఫ్రూట్ పప్పు అనేది చాలా ఎక్కువ వేసాను చాలా మంచిగా దగ్గరిది బా చిక్కగా వచ్చింది టేస్టీగా ఉంది మేడం అది నాకైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో అన్ని ఇన్నీ వంటకాల కంటే ఆ వంటకం బాగా నచ్చింది మేడం
అవును కొంచెం లిక్విడ్ గా ఉంటేనే చాలా మంచిగ అనిపిస్ ఉంటదండి కొంచెం సేమియా లేదా సగ్గు బియ్యం తక్కువ క్వాంటిటీ లో తీసుకొని మిల్క్ ఎక్కువ యాడ్ చేసి ఇ చేస్తే చాలా టేస్టీ గా వస్తుంది సరే ఏంటో అండి ఇవన్నీ ఫెస్టివల్ అప్పుడే చాలా టేస్టీ గా అనిపిస్తాయి మనం నార్ నార్మల్ టైంలో చేసి వాటికంటే కూడా
అంటే మనము అంటే మేడం మనం ఫెస్టివల్ అప్పుడు ఏం చేస్తామం నైవేద్యం కదా స్వామివార్లు కొంచెం వాళ్ళు ముడతారేమో అని ఆశతోని కొంచెం మనసు పెట్టీ చే స్తాం కదా మేడం అక్కడ యో వాళ్ళు ముట్టుకుంటారేమో స్వామి వాళ్ళు తీసుకుంటారేమో
అవును ఆ ఆ కాన్సెప్ట్ తోటి చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్గా చేసే వా వాటికంటే కూడా సగ్గుబియ్యంతో కూడా చేసుకుంటే బెటర్ కండి ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం మనకు బాడీ లో హీట్ ఉన్నా తగ్గిచ్చేస్తది సమ్మర్ కి బెటర్ కూల్ ఉంటది అదే సగ్గుబియ్యంతో కూడా
అవును మేడం
యూస్ చేసుకోవచ్చు వన్ అవర్ ముందు నాన బెట్టేసి చేసుకుంటే కూడా బెటర్ అండి
ఆ హ అవును మేడం చే
అదే ఇంకా పరమాన్నం అని ఇంకా ఏవ అదే అదే
పరిమాణము చాలా బాగుంటది
అవునండి ఇంక అన్ని నైవేద్యాలు అవునండి చాలా టేస్ట్
పప్పు గారెలు పప్పు గారెలు ఆ అన్న మన ఫస్టివల్స్ టై వస్తాయి అవును మేడం నేను అయితే చాలా పాపమయింతి మ్యాడమ్ మాకయితే ఎందుకంటే నేను ఇంట్లో టైం కు ఉండను కదా ఆఫీస్ కుస్తగదా నాకు ఇ ని ఈనింగ్ నుంచి మొదలేస్తా మేడంమ్ అన్నిీ కలగడం చేయడం ఇల్లు ఎంచేసు కోవడం బెడ్ షీట్లు కూడా నిన్ననే వాస్ చేశాను మేడం సాయంకాలమే ఇక నాకు నేను కుదర లేదు అన్నట్టు అవన్నీ వాష్ చేసి పటార కడుక్కొని ఆ రూమ్స్ అన్నీ తి న్యూస్ పోని మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ రూమ్స్ న్ చేసి ఇదంతా పని చాలా అయింది మేడం
చాలా ఉంటదండి మన లేడీస్ కి వర్క్ ఫెస్టివల్ లో ఇంకా డబుల్ ధమ్మాకాలాగా అయిపోతుంది
అంత డబల్ ధమాకా టైన మేడం
ఓపిక వస్తుంది చాలా ఓపిక వస్తుందిండి అది ఆ ఆ ఫెస్టివల్ క ఉన్న కనెక్టివిటీ అలా ఉంటుంది మనకి
ఆ ఆహా తనకేవారో ఓకే మేడం
ఓకే అండి అవునండి మేము కూడా చాలా బాగా చేసుకున్నాం ఓకే మేడం థ్యాంక్ యూ
ఓకే